అక
ఈ ఇది విలేజ్ టౌన్ గురించి మాట్లాడదామ
ఆ ఒకే
మీ టౌన విలేజా
టౌనే అక్క
అవునా ఎలా ఉంటది మరి టౌన్
నా కైతే టౌన్ కన్నా విలేజే బెస్ట్ అనిపిస్తుంది
ఉ
ఇప్పుడు ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్స్ ఇవి వస్తూనే ఉంటాయి
ఆ
ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్ క వెళ్తం కదా మంచిగా అంత సో అప్పుడు
విలేజ్ లో ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ ఉంటది
ఆ అవును ఫ్రెడ్షిప్ కూడ ఎక్కువుంటది
ఫ్రెండ్షిప్ ఎక్కుఉంటది మంచిగా తిరిగేసొచ్చు
అవును ఆక్కడేతే మొత్తం తిరగొచ్చు ఇంకా మొత్తం మనది అన్నట్టు తిరగొచ్చు
పక్కిలయినా సరే మనీ ఇల్లు టైపే ఉంటది
మంచి అక్కడ
ఈ టౌన్ అన్నా అనుకో మొత్తం ఇగ అంతే
హు అ అక్కడే తిరుగుత ఉండాలి ఇంకా అందరు వస్తారు మంచిగా ఆ ఏదైనా ఆడుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు కూడ వాస్తర్ మం
మనకు ఒ మెమోరీస్ కూడా చాలా ఉంటాయి విలేజెస్ లో అయితే ఈ టౌన్ లో పెరుగుతే మాత్రం ఏం ఉండవు
హు
మంచి గ్రీనరీ లో అటు ఇటు మంచి ఆడుకోచు
అవును మీకేదంటే ఇష్టం అక్క విలేజా టౌనా
మక్స్ విలేజె
ఆ విలేజ్ లోనే బాగుంటది ఆహా హు
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది ఈ ఊర్లో అయితే
ఏ టౌన్ లో ఎప్పుడ
ఆ ఇప్పుడు టౌన్ లో ఉన్నలే ఒక ఇల్లు లే గాని అక్కడీకి వెళ్తే టైమ్పాస్ అవ్వదు తెలుసా
ఆ ఇప్పుడు మనం అసలు ఎవరు కూడా రారు టీవీ ఫోను ఇంట్లో వాళ్ళు అంతే
టీవీ ఫోన్ ఉంటాది అంతకు మించి ఏమి ఉండదు బయటికి వెళ్ళలేము బయటికి వద్దు దనంతరూ
మనం ఇంకా విలేజ్ లో బయటకి వెళ్తే అసలు వెళ్ళొదు అని కూడా అన్నారు వెళ్ళు అని అంటారు
ఎల్లు అంటారు ఏమన్నారు మంచి అదే వాళ్ళే వస్తారులే తిరిగేసి వస్తారు ఇక్కడే ఉంటారులే అనేసి
మేముతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తుండే
అలా నువ్వు అప్పుడప్పుడు వెళ్త ఉన్నావు కాబట్టి ఇంకా ఇంకా బాగుంటది నీకు
ఆ ఫ్రెండ్స్ంకా అక్కడ విలేజ్ లో ఆ ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు సమ్మర్ కాబట్టి మరీ అంతా అప్పుడైతే బయటికి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు కానీ వెళ్తుండే
సమ్మర్ లో అయితే వెళ్ళనియర్లే కానీ ఆఫ్రూన్ వెళ్ళొచ్చు ఇచ్చి ఈవినింగ్ వెళ్ళొచ్చు
ఈవినింగ్ వెళ్ళొచ్చు
హ
హ
సిబ్లింగ్స్ ఉన్నారా
ఉ మ తమ్ముడు
హ
నేను ఆ నేను తమ్ముడు ఇద్దరం
హ
తో పాటు ఇంకొక పిన్ని వాళ్ళ కూతురు కొడుకుంటుండ మేమే ఫోర్ మెంబెర్స్
మీ ఫోర్ మెంబర్స్ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇద్దరు పిల్లలు సిటీ సిక్స్ మెంబర్స్
ఆహా అట్ల ఇట్లా అది ఇది తిరిగేసి వస్తుండా ఇక్కడ షాప్స్లలో విలేజ్ లో మెమోరీస్ బాగానే ఉంటాయి చాలానే
షాప్ లో అయితే మాకే ఉన్నాయి ఇం చేస్తే కావుంది తిరిగేసి వాస్తవ అంతే తిరగేసి కొన్సేపు ఆడ ఆడుకొని అయి తొక్కుడు బిళ్ళ దాగుడుమూతలు
ఆ చిన్నప్పుడు ఇంకా అక్కడికిళ్లినప్పుడు బోలాటలు అయితే క్రేజీ అవునవును అవును
అలా ఆడుకునేట వాళ్ళు ఇంకోటి గేమ్ ఒకటి ఉండి మధ్యలో ఫోర్ బాక్సెస్ గీసి
చర్పట్టర్
వచ్చా
ఆ వచ్చ చిన్నప్పుడు ఆడుతుంది అన్ని గేమ్స్ ఆడుతండా చిన్నప్పడు ఇప్పుడు అంతా ఏం అసలు ఏం ఆడుకోట్లేదు కాని చిన్నప్పుడు ఆడుతున్నానుగా ఇంకా ఏదో బాల్తోన్ కొడతారు అది కూడా
ఆ ఓకే బాల్ తో కొడతారు చూడు
అది కూడా ఆడుకునాం
గర్ల్స్ గర్ల్స్ అయితే ఇది ఆడుకునే తొలం మేము ఫోర్ మెంబర్స్ ది ఒక బాయ్స్ యాడ్ అయింటే అంటే ఇంకా అది బాల్ తో ఆడుకునేటోలాం
ఆ మేము కూడా అంతే బాల్ తో ఆడుకున్నా అదే ఆడుతుండే అప్పుడు హోలీ అసలుస చిన్నప్పుడే బాగుంది మంచిగా మేము హోలీ కూడా మంచిగా ఆడుకుంటున్నా అసలు ఇప్పుడు హోలీ కూడా ఆడట్లేదు అసలు
అది ఏ హోలియే కదా లైట్లే అనిపిస్తు వస్తుంది ఇప్పుడు ఆ హోలీ అంటే ఆ బయటికి వెళ్ళేటోళ్ళం ఎప్పుడో
ఆ మార్నింగే లేసి మంచి ఒక్కొక్కరి ఇంటికెళ్లి హోలి పూసి సి మళ్ళీ కలర్స్ పూసేసుకొని ఎప్పుడో మళ్ళీ ఆఫ్టర్నూన్ హ్మ్ ఆఫ్టర్నూన్ త్రీ కల వస్తుండే
అమ్మో త్రీయా
అవును
హ్మ్ ఒక టూ అవర్స్ అంతే మార్నింగ్ ఎల్లి నైన్ టెన్ వరక వచ్చేదాన్ని మా డాడీ టైమింగ్ ఉండేది పక్కా తినాలి టైంకి టార్చర్ ఉంటాది ఇప్పుడు ఇంటికెళ్ళాం అనుకో ఈడ మనకు కొద్ది కొద్దిగా తింటాం కదా
అవును
అమ్మా అసలు పెడతారు అది అయిపోయేది అంత వరకి అసలు కదలొద్దు అని అంటరు
కానీ ఇక్కడ ఇం కానీ ఇంటికెళ్తే మాత్రం అసలు తినాలనిపించదు దుకని హాస్టల్ లో ఉంటే మాస్టు
తినలేం అసలు ఇంట్ ఇక్కడుటే ఆకలి ఫుల్ అవుతది ఇంటి కెళ్తే అసలు ఎప్పుడూ స్టొమక్ ఫుల్లగా ఉంటది
ఆ టిఫిన్ లంచ్ స్నాక్స్ ఏమేమో తింటనే ఉంటాం
తింటనే ఉంటాం కాబట్టి కరెక్ట్ టైం కి ఫుడ్డు కూడా ఆకలి అవ్వదు నాకు అదే టార్చరు నువ్ ఈడనే ఇంత రిక్వెస్ట్ చేసుకుంటే తింటావు ఆడ ఏం తింటావు నీన్ను ఎవ్వరు రిక్వెస్ట్ చేస్తా రూ
అసలు మనని అసలు నువ్వు తిన్నావా లేదా అని కూడా అడగరు అక్కడెవ్వరూ అనేసి ఉంటాారు అదొక డైలాగ్ అసలు మ్యాంటరీ
మన మమ్మీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది మమ్మీ డాడీ వాళ్ళకి
అవును
క్కడేం నువ్వు ఈనే తింటలేవు ఇంక వాడెవ్వడూ అడగడు మంచి ఇంకేం ఉన్నది అన్ వచ్చి పాస్టింగ్ ఉంటున్నవ్ అంటున్నవ్ ఇంకేం ఉన్నయ్ అని అంటవ్ అందుకే ఇలా అయితునవా నంట మా డాడీ తోనే అయితే పోయిన ప్రతి సారి నేను దొరుకుతా మా నాన్నకి మంచిగా
తిడతారు ఇంకా అంతే
పక్కన కూర్చొని అయి ప్లేట్ క్లీన్ అయ్యేంత వరకు మళ్ళీ లేపుడే ఉండదు
ఆ
తినాల్సిందే పక్కా తిని మంచిగా ఉండాలి ఎవరి కోసం చెప్తున్నాం హెల్త్ ఇష్యూస్ వస్తాయి తినకపోతే అని అనరు
హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్ని వస్తాయి అని అంటారు తిన్నరు ఏం చేయరు ఏమన అయితే మేం చూసుకోవాలి
మీ ఫీజ్ కట్టి వేస్ట్
హాస్టల్ లో ఫీజ్ కట్టి వేస్ట్ ఉ తినరే తినరు ఫుడ్ అసలు లాంచ్ చేయ్యార్ నిజమే లంచ్ అసలు హ్మ్ ఏమో ఎగ్జామ్స్ టైం లో అయితే లంచ్ అసలు లంచ్ ఉండదు టిఫిన్ చేయడం ఉండదు డైరెక్ట్ వచ్చి డిన్నర్ చేస్తాం అన్నీ స్కిప్ చేసుకుంటా ఉంటాం హ్మ్ లంచ్ చేస్తే ఒకవేళ టిఫిన్ ఉండదు టిఫిన్ చేస్తే లంచ్ ఉండదు ఎగ్జామ్స్ టైం లో నాక్ కొంచం హ్మ్ అని ఈ నైట్ టైమ్ లోనేయి కదా అక్క ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటాంది మాకు
ఓకే వన్ టూ ఫైవ్
వన్ టూ ఫైవ్ టూ టూ ఫైవ్ ఉంటది వన్ టూ కాదు టూ టు ఫైవ్ ఎగ్జామ్ ఉంటానే మీకు అంతేనా హ్మ్ ప్రతి సేమ్కి ఆఫ్టర్నూనే ఉంటది
అయ్యా మాకు ఒక్కసారేమి ఉన్నది అట్లా మాకు మార్నింగే ఉంటది టెన్ టు వన్
ఆ హ
మంచిగా అయిపోగొట్టుకొని మంచి వచ్చి పనుకో మేము కూడా ఆఫ్టేర్నూన్ ఫుడ్ స్కిప్ అప్పుడే వస్తాం లేగాని తినం
ఆ మాకి ఇంకా సెంటర్ కూడా చాలా దూరం పడ్తది
నైట్ నిద్ర ఉండదు టెన్ మినిట్స్ మాకు అంతే
దేనికి ఆ హ
హస్టల్ కి కాలేజ్ కి ఆ
ఆ మాకు సెల్ఫ్ సైన్ మాకు అటోనమస్ కాదు అందుకోసమే ఎక్కడెకడో సెంటర్ పడ్ తయ వన్ అవర్ జర్నీ ఉంటది కాదు కాదు
ఎందుకు జేఎన్‌టీయూ ఆ
హ్మ్ హెయుూ జేఎన్‌టీయూ కాలేజ్ కేయు
ఓకే
ఆ
కెయూ కఖతి ఖమ్మం యూనివర్సిటీయా
కాకత్ ఆ కాకతీయ యూనివర్సిటీ హ్మ్ కాకతీయ యూనివర్సి
మీ సైడ్ అవే వస్తాయా
ఆ అవును వరంగల్ సైడ్ మొత్తం ఇవే వస్తాయ్
ఆ లేవా అట్లమాస్ కాలేజ్ లు మరి
హ్మ్ ఒకటి ఉంట అంతే చైతన్య డీమండ్ అనేసి అదొకటే ఇంకా
ఓకే
ఇప్పుడు ఆ కాలేజ్ ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసే సారు హైదరాబాద్కి హ్మ్ అంటే మా ఫ్రెండ్ ఉండే వాళ్ళు అది మాకు మేము అక్కడే పెట్టుకున్నా సెన్ కాకపోతే రాలేదు ఇంకా వరంగల్ లో నే వచ్చింది సీట్
హ్మ్ హు
అ ఓకే అక్క
సరే రా బాయ్
ఉమ్ బాయ్